హలో
హలో
విన్పిస్తుందా అండి
ఆ విన్పిస్తుందిరా బా ఉన్నవా
ఆ బా ఉన్న అక్క మీరు
హూమ్ బా ఉన్న తిన్నవా అన్నము ఏం లేదురా టీ వీ చూసినా ఇప్పడి దాకా ఇయ కాసేపు కూర్చున్న బయట
ఉ
తిన్నవా
ఇంక తిన్లేదు అక్క మీరు
తిన్నారా ఇంత ముందే దిన్న
అ
ఇంతకు ముందే దిన్నారా
ఏమ్ స్పెష అవునా అందరు దిన్నారా ఇంట్లో
అందరం దిన్నం రా ఇప్పుడే
ఊహు
మీరు కొంచెం లేటుగ తింటరేమో
అంటే లేట్ అంటే లేట్ ఏం లేదు ఈ టైం లనే దింటాం ఆనీ నాకు ఆకలి అవ ట్లే తర్వా దింటా అన్న మమ్మీ డాడ్ దింటున్నరు
తింటున్నరా
ఊమ్ తిన్నా ఆల్మోస్ట్ అయిపోయింద్ మా
అవునా వాతావరణం కొంచెం చల్లగ ఉంది గదా
అవును మీకు కానీ ఉక్కబోస్తుంది
ఉబ్బరిస్తది ఒక వర్షం పడుతదేమోరా
అనుకుంటా ఏమో ఆకాశంలో చుక్కలు ఉన్నాయిగ పడయేగ వచ్చి
అవి ఎంతసేపట్లో పోవాలి పడాలంటే సెకన్ కూడా పట్టదు
అప్పటి కాలంలో అంటారు కదా పెద్దవాళ్ళు
అవును ఇప్పటికి అది కరెక్ట్ అవును అది కూడా రీయల్ ఏ గాని చుక్కలు ఇప్పుడు మాబ్బు బావా చేసినందినుకో చుక్కలు కనబడవు అది అన్ ఎస్పెక్టెడ్ గా జరిగిపో పోతదాది ఇంకా ఏం చేసినావు ఈ రోజు
ఏం జేయలే ఇగో ఖాళీ ఉన్న ఖాళీ అంటే ఇగ టీవీ చూడడం అంతే లేవడం టీవి చూడడం పడుకోవడం పడుకోలేదు ఆఫ్టర్నూన్ పడుకోను నైటే పడుకుంటా మళ్ళా అప్ ఆఫ్టర్నూన్ పడుకుంటే నైట్ రాదు నాకు
అదే నువ్వు అప్పుడు ఆఫ్టర్ ఇంతక ముందు ఒకసారి హెయిర్ ఫాల్ బాగా జరుగుతుంది అన్నావు కదా
అవునక్కా అదే నాకు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది నేను కొన్ని వాడ వాడిన ఆయిల్స్ ఆ ఒక హెయిర్ బల్స్ వాళ్ళు సజెస్ట్ చేసిండ్రు అది వాడుతున్నా హెయిర్ షాంపూ పెట్టుకుంటే బాగుంటుంది హెయిర్ కాని ఆయిల్ కున్న బానే కొంచెం హెయిర్ ఫాల్ తగ్గింది కానీ మొత్తం తగ్గట్లే ఆల్రెడీ టూ మంత్స్ అయిపోయింది రీజ
అవునా అంటే పని జెస్తుందా మరి అది
పని చేస్తుంది అంటే పని చేస్తుంది హెడ్ బాత్ చేసినప్పుడు షైన్ అవుతున్నాయి హెయిర్ మంచిగానే కనబడుతుంది
ఊ తర్వాతకి మల్ల నార్మల్గా ఉంటుందా
నార్మల్ అంటే కొంచెం రాలడం తగ్గింది
తగ్గిందా
ఆ అదే వాడాలా లేకపోతే మళ్ళీ కొత్త ఏమై ప్రొడక్ట్స్ టాబ్లెట్స్ ఏమైన్నా ఇస్తారా చె ఇతారా మీరు
ఇతరా అవునవును మన దగ్గర షాంపూ కండిషనర్ కండిషనర్ ఉన్న షాంపూ ఆ ప్లస్ స్ విటమిన్ టాబ్లెట్ ఉంటది ఒకటి
హుమ్
అది ఉన్ను యిపుడు ఆయిల్ కనుక కరెక్ట్ మనం వాడినామ్ అనుకో ఖచ్చితంగా హెయిర్ ఫాల్స్ అనేది తగ్గిపోతది జుట్టు కూడా పెరుగుతది
ఇది ఆయిల్ అనేసి మన ఆనియన్ ఆయిల్ ఆనియన్ ఇంకా హైబిస్క
అయితే అవున్రా కొందరికి ఆనియన్ పడదు
హ్మ్
ఇద్దరికీ పడదది
కొందరికి మాత్రమే పడతుది పడ్డ వాళ్ళ జుట్టు మాత్రం బాగా పెరుగుతది
అదే రా షాంపూ అయితే బాగుందక్క బ్రింగ్ రాజు ఉసరి ది అవి అవిటితో కరివేపాకు వేపాకుతో చేసింది షాంపూ బాగుంది కానీ
ఆ
ఆ ఆయిలే అర్థమవట్లే
కాస్ట్ ఎంతున్నాయ్ రా వాటికి కాస్ట్ ఎంతున్నాయ్
రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అక్కా
ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయా ఎన్నేళ్ళు అవుతుంది మాడబేట్టి
ఆ వన్అండ్ హాఫ్ మంత్ అవుతుంది అంతే అండి
తవునా
ఊ
ఇప్పుడు మన షాంపూస్ ఈవన్నీ తీసుకున్నాక ఒక ఫైవ్ థౌసండ్ అయితయ్ రా
ఒక్క నిమిషం
చెప్పురా అ
ఆన్ చేసినా ఎప్పుడో ఆన్ చేసినా హలో చెప్పండి
ఆ చెప్పరా
సోరీ అండి
ఓకేరా ఓకే ఓకే ఆ అదే కండిషనర్స్ ఇవన్నీ కనుక మనం కరెక్ట్ గా వాడితే ఫోర్ మంత్స్ వస్తాయిరా ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితయ్ ఇప్పుడు నువ్వు ఇట్లా
ఏ రేంజ్ లో ఉన్నాయ్ కాస్ట్
ఉంటయ్ రా ఆయిల్ వచ్చేసి థౌసండ్ రూపీస్ ఉంటది
ట్యాబ్లెట్ ఒకటి వాడితే సరిపోదా
టాబ్లెట్స్ ఒక్కటే వాడితే అది సరిపోదురా మనకిప్పుడు చెప్ చెప్పినా కదా మధ్యానం నీకు ఆయిల్ ఏమో మాయిశ్చరైజర్ అట్లా వాడుకుని కండిషనర్స్ ఇవన్నీ వాడితేనే మొత్త హెయిర్ ఫాల్స్ అంత తగ్గిపోయినాక తర్వాత మనం వాడినా వాడకపోయినా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్ ఇట్లనే ఉంటది మనం ఏ ఆయిల్ వాడినా కూడా ఒక వన్ టైం మన జుట్ ఫస్టు గ్రోతింగ్ కోసం వాడినాం అనుకో తర్వాతకి ఏది వాడినా ఏం కాదు
కాల్ చెస్
అట్లా నేననేది నీ ఇష్టం అది అదైనా కూడా ఫోర్స్ ఏం లేదు అర్ధమయిందరా
ఆ అర్ధమైంది
నీ ఇష్టం నీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే తీసుకో లేదు అదే చేస్తాం అనుకుంటే అయ్యే కంటిన్యూస్ గా వాడు నిక్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కదా వాట్
అవునక్క
ఆ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే అవే యూజ్ చెయ్ లేదు వాటి వల్ల కూడా తగ్గిపోతుందనుకుంటే నేను చెప్తా నీకప్పుడు సరేనా
కొంచం తగ్గింది వాళ్ళన్నారు మేబి నీ బాడీ లో కూడా మేము ఇంటర్నల్ మా ఎక్స్టర్నల్ మాత్రమే
ఎక్స్టర్నల్ యే మరి వాళ్ళుచ్చేది మనం ఇంటర్నల్ గా వేరే వాడాలి కదనా అది లోపల నుంచి ఉండాలే
విటమిన్స్ ఏమైన్నా తక్కువయినా ఐతే హాస్టల్ ఉంటావ్ కదా వాటర్ గిట్ట పడకుండా
ఫుడ్ కొంచం మీరు ఎట్లయినా ఉప్పు కారం తక్కువుంటది కదా
ఊ నల్ల చరి గీ తిన్నరు మళ్ళీ వాటర్ కూడా పడ పడలే నాకు అక్కడి వాటర్ సో వాటర్కే పోతుందేమో అని అన్నరు వాళ్ళు కనీ అవుతుది కంట్రోల్ ఒక త్రీ మంత్స్ వరకి వాడితే వాడితే రిజల్ట్ వస్తంది కానీ తొందర వన్ మంత్కి రావలి టూ మంత్స్ కి రావాలంటే
ఏదైనా అంతే ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ ఖచ్చితంగా అది ఊడిన ఊడకపోయినా మనం వాడినాం అంటే దాని రిజల్ట్ అనేది తెలుస్తది
తొందరగా రాదు కదా ఏదైనా మీకు నెమ్మదిగా పని చేేస్తుంది ఏమా అని అన్నారు మావాళ్ళు
అంటే కొందరు కట్నే ఉంటదిరా అంటే నీ కరలీన సిల్కనా ఎట్లుంటది హెయిరూ
లాంగ్ ఉంటది నాది కానీ తిన్ ఉంటది కానీ కావాలి నా పెద్ద పెద్దగా ఉంటది సిల్కి ఉంటుంది కానీ లావు కావాలి
ఓకే ఓకే ఇప్పుడు నీ జుటు పల్చగా ఉందని బాధపడ
ఉ అంతే కానీ రాల్తుంది ఆ ఉత్తగ రాలుతుంది రాలు
ఇప్పుడు ఈ కరివేపాకుని పౌడర్ వేసి రోజుకు ఒక స్పూన్ తినొచ్చు కదా రైస్ లో
తింటే
వస్తది నువ్వులు ఉంటాయి కదా నువ్వులు
ఉ
నువ్వులు ప్లేస్ ఆ ఈ కరివేపాకుని కారం పొడిలాగ కొట్టేయాలి మొత్తం
ఆ
లేకుంటే అంత ఇబ్బంది అనిపిస్తే రోజు రెండు మూడు ఆకులు నములు
అవున
ఆ రోజు రెండు మూడు ఆ కరివేపాకు తీసుకొని నములు కూరలు కూరగాయలు గానీ ఏదైనా కరీస్ లో వచ్చింది అన్ని తినేసేయి పెట్టకుండా బయట పడేయకుండా
నేను కరివేపాకు
అదే మరే తిను అది మన కంటికి హెయిర్కి చాలా మంచిది నీక ఎక్కడ రోజుకు ఆ రోజుకు మూడు నాలుగు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అట్లా తినేసి తినేసి నువ్వులు ఉంటాయి కదా పచ్చి నువ్వులు
ఆ తెలిసక్క
రోజు ఒక స్పూను తిను నీకెప్పుడు ఖాళీ టైం క కనిపిస్తే అప్పుడు
రిజల్ట్ వస్తద
ఖచ్చితంగా వస్తది జూడు ఇంక నువ్వు
నాకు జుట్టు లావు కావాలి పెరగకపోయినా చాన పెరిగింది
ఒత్తుగ ఉండడం కోసమే ఒత్తుగ ఉండడం కోసమే
ఉత్తుగాండడు అది చ స్టార్టింగ్ లో ఒత్తుగానే ఉండే ఒత్తుగంటే ఎంత ఒత్తు కాదు అ మీడియం ఉండే నా
హాస్టల్లో ఉండే వాళ్ళకి వాటర్ ప్రాబ్లం వల్ల ఊడిపోతది
అదే ఎప్పటికప్పుడు ఏమైనా సరి చేసుకొని తింటే అది కాన్స్టెంట్గ ఉంటంది అని అంట
ఉంటది అవును మనం వాటర్ పడాక కూడ మళ్ళా స్టడీ ఎక్కువ స్ట్రెస్ పడుతది కదా
ఉమ్
దాని వల్ల కూడా ఊడిపోతది
ఇట్లా మెంతులు మెంతుల వాటర్ పెట్టుకోండి హెయిర్ కి లావు అవుతుంది అని అంటారు నిజమా
కానీ నువ్వు ఆస్టల్ల్లో మెంతు వాటర్ అనికి అవైలబుల్ ఏనా
అంటే మనం మెంతులు నైట్ ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకోవచ్చుగా
పెట్టుకోవచ్చని మీకు అవలేబలేనారా
అంటే బాయిల్ చేయడంలో
స్క కాలేజీలలో గాని పెట్టుకో నిస్తారా
ఆ పెట్టుకొని ఇస్తారు మనం ఏం పెట్టుకుంటామో వాళ్ళకి అట్లా ఏమి ఉండదు
మరి పెట్టేసి నైట్ స్టోర్ చేసుకొని వాటర్ అదే వాటర్ ని ఇంకా తాగడం బేట్టర్ కదా
అంతే అంటారా
ఆ ఇప్పుడు గ్లాస్ వాటర్ లో చియా సీడ్స్ అన్ని ఏదైనా తీసుకోవాలి
ఉమ్
తీసుకొని ఈ మెంతులు నానబెట్టాలి నైటు
నేను రీసెంట్లీ ఒక హెయిర్ కోసం ఇట్లా ఏదో రీల్ లో చూసా చూసా
ఆ
ఇట్లా మెంతులు మెంతులు కాదు కాని సన్ ఫ్లవర్ సీడ్స్ పంప్
ఉ అవునవును ఏం చేస్తారు వాటిని
మళ్ళా నువ్వులు మీరు అన్నట్టు నువ్వులు సబ్జా సియా చియా వాటర్మెలన్ సీడ్స్ ఇవన్నీ రోస్ట్ ఒక చీయా తప్పితే మిగతాయి అన్ని రోస్ట్ చేసి మిక్సీ మిక్సీ పట్టిండు గ్రైండ్ చేసి పౌడర్ లెక్క చేసిండు ఆ పౌడర్ ఫ్లాక్స్ సిడ్స్ కూడా ఆ పౌడర్ డైలీ వన్ స్పూన్ పాలలోగాని నీళ్ళలో కాని తాగమన్నారు
ఆహా అట్లా గే అట్లా చేసుకోవడం బెటర్ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిపి లడ్డు రూపంలో వస్తున్నాయి కదరా
అవునా
ఇప్పుడు నువ్వన్నట్ ఇవన్నీ కలిపి ప్పి లడ్డు రూపంలో వస్తుంది అది రోజు ఒకటి తిన్న సరిపోద్ది
అదే దాన్ని నేను ఆ ప అవి చేసుకున్న మిక్సీ కూడా చేసుకున. నుకని తాగట్లే ఎట్లుంటద అని భయపడి
తాగు ఎట్లుంటది ఏంది చిక్క చిక్కగా వస్తయి పాలంతే ఏముంది కొంచెం సల్లారంగనే తాగెస్తే అయిపోయె
పాలల్లో తాగాక అంటే మనకి మనం పాలు దొరికె యి కదా హాస్టల్లో.
ఆ అది కూడా నేను అనేది అదేరా ఇప్పుడు నువ్వు పౌడర్ చేసినావు కదా
వాటర్ లో ఆ
ఆహా అట్లా అంటలేదు నేను ఇప్పుడు పౌడర్ చేసినావు కదా ఆ పౌడర్ లో ఏం చేస్తవు. చేస్తవంటే బెల్లం ఉందా బెల్లం బెల్లం తోటి ఆ పౌడర్ అల్లెసి మిక్సీ పట్టు
ఉనా
మీక్ వట్టి వాటిని చిన్న చిన్న రౌండ్ షేప్ లో లడ్డు మాదిరిగా ఏసుకో సున్నుండలు ఉంటాయి చూసినావా
ఆ
సేమ్ ఆ మాదిరిగా యేసుకొని పట్టుకెళ్ళు ఇగ
అంతే అంటా డైలీ ఒకటి తిను
రోజు ఎందుకంటే ఇగ పాలు అవైలబుల్ లేనప్పుడు వాటినే ఇట్లా చేసుకొని తినొచ్చు
వాటర్ గా తగడం ఇంకా వీలు కాకపోతే ఇక అట్లనే ట్రై చేస్తా ఇగ వాటర్ గా ట్రై చేస్తాం ఒక టెన్ డేస్
బాటిల్లో కష్టం రా
ఆహ
ఇట్లా అయిన కూడా మనం స్టడీ అవర్లోనయినా ఒక లడ్డు అట్లా తినొచ్చు
అవును అక్క కానీ ఇక కష్టమే కానీ మన హెయిర్ కావాలంటే ఇష్టంగానే తాగాలి
ఆ అట్లా కరెక్టే కాని మరి వాటర్ లో అయితే తాగలేం రా అంత సరే అమ్మా వేరే కాల్ వస్తాంది
ఓకే అండి